అండీ
హాయండి బావున్నరా అండి
ఆ బావున్నామండి మీరు బావున్నరా అండి
హా బ్వాన్నమండి తిన్నారా అండి
ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
మేమ అండి రాగి దోశ ప్లస్సు చెట్నీ అండి
ఓకే ఏం చేస్తన్నరండి ఇప్పుడు ప్రస్తానికి
ప్రస్తుతానికి అంటే కొంచం బట్టలు ఉతికేయాలి బట్టలు నానబెట్యానండి
హఓకే
ఆ బట్టలొక్కటే ఉతికేయాలండి ప్రస్తుతానికి ఇంగేం పన్లేదండి
ఓకే
ఊ మీరు ఏమైనా తోట్లో పనికి అట్లా చేస్తూ ఉంటారా అండి తోట్లో
అండి
ఉ అంటే ఎటువంటి పంటలెక్కు ఆ నేను గుడ వెళ్తూ ఉంటానండి అప్పుడప్పుడు
ఏం చేస్తారండి మీరు
మేమూ పంటలంటే ఎక్ కొంచం నార్మల్గా ఇట్ల టమోటా గాని మిరప గాని మొ క్కజొన్న గాని
ఓక్కే
వేరుశనగా
ఒక్కే
ఇట్లాంటి పంటలు పెడుతూ ఉంటామండి ఒక్కొక్కసారి ఇం కర్బూజ లాంటివి అట్లాంటివి పెడుతూ ఉంటాము ఎక్కువంటే మొక్కజొన్న ఎక్కువ పెడుతూ ఉంటామండి మేము
ఓకే ఎలా పండిస్తరండి ముక్క జొన్న
ఎలా అంటే విత్తనాలుంటాయి గదండి ఇప్పుడు నార్మల్ గా
అవునవును
ఊ మన్నె ఏ బోదులు తోలిచ్చేస్తే ఏ విత్తనాలు పెడ్ తాము వానొచ్చినప్పుడు వాన లేద్లే వాన్ లేకున్నా పెట్టచ్చు వానున్నప్పుడు బెట్టచ్చు
ఆక్కే
డ్రిప్పుక్ పెడ్తాం మేమెక్కువ వాండ్లు వానురి కోసం అట్లా ఏం కాదు డ్రిప్ కో డ్రిప్ ప్పకు బెడతా ఉంటము విత్తనాలు పెడతాం నార్మల్ గా ఇంక దాన్నేమ్ తొగడము అట్లంతా ఏం ఉండదండి నార్మల్ గా గడ్డి మొందు కొడుతాము
ఓకే
ఉమ్ దానికేముంటుందండి మొక్కజొన్న కంటే ఇంకేమం త నార్మల్ థింగ్స్ అయి ఎప్పుడో ఒకసారి ఏదో ముందు వేస్తారు అంతే ఇంకా
ఓకే ద్రాక్షిలా ఏంటి పెట్టారా అండి మీరు ద ద్రాక్షా అండి
లేదండి అట్లాంటి పంటలు ఉంటే కొంచెం తక్కువే అండి ద్రాక్ష ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ లేదండి
ఓకే
అవి కొంచెం కాస్ట్లీకదండి అంత పెట్టుబడి పెట్టలేం కదండి
అవునవును
ఉమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మొక్క అయినా ఒక్ ఎయిటీ రుపీస్, హండ్రెడ్ రూపీస్ వరకు పెట్టాలి కదా ఒక మొక్
అవునవునండి
ఉమ్ అంటే ఇంకా రీసెంట్ గా ఇండియాలో ఈ రీసెంట్ గా నాటుతున్నారు అన్ని చోట్ల
ఓకే
ఉమ్ అప్పుడు పో ఇప్పుడే ఇంక కొత్తగా వ్యవసాయం స్టార్ట్ జేస్తున్నారది డ్రాగన్ ఫ్రూట్ ది
ఓకే
మీరు ఎక్కువ ఏ పంటలు వేస్తూ ఉంటారు
మేము మడి నాడ్తామండి
ఉమ్
వరీ నాట్తామండి ఇప్పుడు మేము
ఆహా
ఫస్ట్ మ్ మడి అవి వడ్డుల్ తె చ్చి నాన బోస్తామండి టూ డేస్ టూ డేస్ నానబోసి అవి తీసి అంటే హీట్ రావాలి కదండి హీట్ కోస్ తే మొలకొస్తుందనమాట అది
ఉమ్
ఆ మొలక్కి మొలకలొచ్చినంక మడిల్లొ చళ్ళుతామండి
ఆ
చెల్ చెల్లిన్తర్వాత ఒగా టూ వీక్స్ కి అలా వస్తుందండి వరి
అవునవును
వరి వచ్చిన్తర్వాత అప్పుడు వాటర్ పట్టేసి దున్ని టాటర్ తో పెట్టి దున్నుకుంటామండి మేము ఆ గినాల్ పెడతం ఆ ఎరువు చెల్లారిచ్చి వాటర్ పెట్టి మడి నిండా దున్నుతామండి
ఉమ్
దున్నిన్తర్వాత వాటర్ తో ఉమ్ మడి నాటుకుంటం అండి
ఉమ్
వరి పీకి మడి నాటుతామండి గినాలు పెట్టాలి ఆ ఆ ఒచ్ చండీ
అబ్బా అంటే మీరు నేర్చుకున్నారా లేదంటే ఎక్కడైనా చూసా చూసేవా చూసి నేర్చుకున్నారా? లేదంటే
ఆహా మేమే నాటుతాం కాబట్టి నేర్చుకున్నానండి నేను.
ఆహా! హా అంటే ఎక్కువ మీ తోటలో మీరే నాటుతూ ఉంటారయితే.
అవునండి కలుపు తీస్తాం.
మ్ రాగి ఇట్లాంటివి కూడా పెడుతూ ఉంటారా?
ఆ రాగి కూడా ఒకప్పుడు నాటే వాళ్ళం మేము. ఇప్పుడు నాటమని అది ఒకప్పుడు నాటుతాంటిమి.
మ్ ఓకే. ఇంకా ఇతర పంటలు ఏవి పెట్ ర ఓన్లీ రాగి, వరేనా
టమోటా నాటే టమోటా నాటుతామండి మేము. మొక్కజొన్న, టమోటా మేము కూడా సేమండి మిరపా, వంకాయ
మ్
అలా నాటుతాంటామండి.
ఉమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఇంకా శనగలు కూడా వేస్తూ ఉంటారు కదా, సేండ్ల కి సేండ్లకి ఎక్కువ మీర ఏమి వేస్తూ ఉంటారు?
సేన్లకి వచ్చేసి ఒకప్పుడు చెనికా చెనికాయ వేసే వాళ్ళంమండి. వర్షం వస్తా ఉంటే
అంటే మీరనే కాదు కొంచెం మీ ఊరు సైడు అంటే ఎట్లాంటి ఆముదాలు కూడా మా సైడ్ అయితే ఎక్కువ ఆముదాలు. కూడా వేస్తుంటారు. కందులు వేస్తుంటారు సేన్లకి.
వర్షాలు రావు కదండీ, ఇప్పుడు జస్ట్ వర్షాలు రాకుండా రా రాకుండా ఉండడం వల్ల ఆముదాలు వేస్తారండి మా సైడ్. ఆల్మోస్ట్ అవేండి సేన్లకి వేయడం. ఇంగ వాటర్ ఉండే వాళ్ళు వచ్చేసి అవునవును. వాటర్ ఉండే వాళ్ళు వచ్చేసి చెనక్ కాయి ఇలా వేస్తారండి.
అవునవును
కంది
ఉ కందికేం వాటర్ ఏం అవసరం లేదు కదండీ.
అంటే వర్షం వస్తే వర్షం వస్తే సరిపోతుందండి.
ఆ అవునవును వర్షం లేకపోతే అది కూడా పంట సరిగా రాదు. అప్పుడప్పుడు వర్షాలు వస్తే అట్లాంటి పంటలు పెట్టుకోవచ్చు. ఆముదాలు లేదంటే కందులు. లేదా ఉలువలు ఇట్లాంటి పంటలు పెట్టొచ్చు.
ఆ అవునండి
మ్ అంటే మీ సైడ్ ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఇట్లా మామిడి తోపులు
ఆ ఉన్నాయండి మామిడి తోప్పులు పెడతారండి. ఈ సీజ సీజన్ లోనే కదండీ ఉగాది వచ్చే స్టార్ట్ అయ్యేటప్పుడే కాస్తాయి మామిడికాయలు.
అవునవును
అవును మామిడితోటలు పెడతారండి మా సైడు
ఉ అంటే ఇంకా అరటి అరటి తోటలు కూడా ఉంటాయా మీ సైడు
ఆహా లేదండి మా సైడ్ అరటి తోటలేమి పెట్టారండి
ఆ
ఇంటికి ఒక చెట్టు రెండు చెట్లో పెట్టుకుంటారండి జస్ట్ ఇంటి కోసం ఒక్కటే పెట్టుకుంటారు అంతే
ఆహ అంటే తోటలో అట్లే ఏం లేదు
ఆ లేదు లేదండి మామిడి తోపులో ఎక్కువ అండి మామిడి తోపులు
ఆ మీకి మీకు కూడా మామిడి చెట్లు ఉన్నాయండి ఇంటి దగ్గర గాని తోటలో గాని అట్లా
తోట్లో ఉన్నాయండి మాకు కూడా టెంకాయ మానలు ఉన్నాయండి మామిడితోపులు సీతాపలం చెట్లు ఫ్రూట్స్ చెట్లు కొన్ని పెట్టుకున్నామండి మేము కూడా
ఆహ అవన్నీ మీరు నాచురల్ గానే పండిస్తారా లేదంటే మందులు ప్రే చేస్తూ ఉంటారా అండి
నాచురల్ గానే అండి మేము ఎప్పుడు ముందులు కొట్టమండి ఏమి
ఆ అదే హెల్త్ కి మంచిది లేండి ఊరికే మందులు కొట్టి ఎక్కువ ఫ్రూట్స్ అమ్మి ఇవన్నీ మనం తినడానికి కాదా ఇంటి కోసమే కాదా హెల్తీగా పండించుకొని మేము అంటే మాకు ప్రస్తుతం అంటే ఇంటి దగ్గర ఉన్నాయండి చాలా ఇప్పుడు అరటి చెట్టు ట్లు మామిడి చెట్టు కూడా రీసెంట్ గా ఇంకా రీసెంట్ గా కాయలు కాసాయండి ఒక చెట్టు ఉంది పెద్దది
ఓకే ఓకే ఇలాంటి ఫ్రూట్ ఫ్లవర్ చెట్లు ఏం పెట్టుకోరా అండి మీరు
చాలా ఉన్నాయండి మా ఇంటి దగ్గర ఫ్లవర్స్ చెట్ల అంటే అదే కొంచెం గులాబీలు ప్లస్ ఏదైనా చామంతులు
ఓకే
ఇంటి దగ్గర అంటే కొంచెం ఏదైనా ఇట్లా ఆకూర గాని ఇట్ట టమాట పైరు గాని మిరప పైరు గాని వంకాయలు ఇట్లా మా ఇంటి కోసం మేం పండించుకుంటామండి అంతే
ఉన్న ఇంకా ఏమేమి చేస్తారండి మీరు తోట
తోటలో అంటే ఇంకా అవే అండి మొత్తం ఒక పంట అయిన తర్వాత ఒక పంటనే కదా మార్చి మార్చి వేస్తూ ఉంటాము
గన్స్ గడ్లు అలాంటివి పెట్టారండి మీ సైడ్
ఆహా లేదండి గన్స్ గడ్డలు అలాంటివి ఏమీ మీరు పెడతారండి
ఆ పెడతామండి ఆ తీగ కోసు అంటే తీగ పెడతామండి తీగ పెడితే చాలా తీగ వస్తుంది కదా అండి అవి గన్స్ తీయగా ఉంటాయండి అవి ఉడికేసుకొని తింటారు గుడలు చేస్తారు కొంతమంది చాలా టైప్స్ లో చేస్తారండి దాన్ని
అవును అవును మేము కూడా తిన్నాం గానీ అంటే పండించలేదు ఎప్పుడు
మేము పండిస్తామ అండి మా సైడ్ అంటే పల్లెటూరు కదండి కొద్దిగానైనా నాటుకుంటారండి
అవును అవును మాది కూడా పల్లెటూరే బట్ మేము ఎప్ ఇప్పుడు అది నాటలేదండి ఇంతవరకు ఇంకా మా ఇంటితో పక్కన మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంది అక్కడ బీరకాయ కాని సొరకాయ ఉంటాయి కానీ కాకరకాయలు ఇలాంటి తీగ చెట్లు ఉంటాయి కదా అట్లాంటివన్నీ పెట్టామండి
ఓకే
మ్ మీరే ఇంటి దగ్గర కూరగాయలు నాటుకుంటారా
ఆహా లేదండి ఇంటి దగ్గర ఏం లేదండి తోట్లో నాటుకుంటామండి మేము
మ్ హా మీరు అంటే మొత్తం ఇంట్లో కావలసిన వరకు పండించు
ఆ ముల్లంగడ్డ క్యారెట్ బీన్స్ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని పెట్టు ఉంటామండి జోలకాయలు చిక్కడకాయలు చి ఓ సంక్రాంతి వస్తే చిక్కడకాయలు ఉడికేస్తారు ఆలంకాయ ఉడికేస్తారు
అవునవును సేమ్ మేము కూడా అంతేనండి అలసంద ఇప్పుడు అలసందగాయ కూడా ఉంటుంది కదా
అవునవును ఆ అంటే పడుకే అండి చాలా చేస్తారండి
ఆ అంటే ఎవరికి వీలైతే అవాతి కందలు గాని అలసందలు గాని ఆనపకాయ గాని ఇట్లా ఎవరికి ఏది ఇంట్లో వీలగా ఉంటే అవన్నీ ఉడికేస్తూ ఉంటారు
కన్సుగడ్డ
ఆ అవునవును గన్సు లేదంటే వేరు శనగలు ఉన్నా కూడా అవి కూడా ఉ ఎక్కేస్తూ ఉంటారు
ఓకే అండి థ్యాంక్ యూ
ఓకే అండి
బై అండి
బాయ్